హలో
హండి బావున్నారా
హాయ్ అండి బావున్నామ్ మీరు
నేను బాగున్నా ఫ్రీ ఉన్నారా బిజుగున్నారా
ఫ్రీ నే అండి నేను
అవునా నీను ఇవుడు జస్ట్ ఇవుడు ఫ్రీ అయితే
అవునా ఎంత్
ఆ ఏందే వర్క్ ఉంది. వర్కుకు అఔట్ సైడ్ వసాయ్
అవునా ఒకే నేను ఏం లేదండి నేనేం లేది ఇప్పుడే తినేసి కూర్చున్నానండి. ఊరికే
ఓకే ఓకే ఆ ఏంటండి నే జేరంతే ఇదైది. నేనైతే డిస్టర్బ్ అయితాంది డే బై డే
అవునండి ఇప్పుడత్
ఆ అవును పొల్యూషన్ చానా అయింది.
హుహూ
ఆఆ వాతావరణం చేంజ్ అయితాంది
అవును ఇప్పుడు ఇంకా సమ్మర్ కదండి ఇంక్
అవును వెదర్ సుసే ఇట్లా టీ టెంపరేచర్ ఇంక్రీజ్ ఉంది
ఇక్కడైతే చాలా పొల్యూషన్ ఇందండి. మేము ముండే చోట అయితే అసలు చాలా పొల్యూషన్ ఉంది అసలు
అవునవునవును ఎయిర్ క్వాలిటీ లేదు, వాటర్ క్వాలిటీ లేదు. అవునండి ఏమన్నా చేయాలండి. నేచర్ కోసము
అవునండి అంటే ఏం చేస్తామండి. మేమ్ చెప్పండి ఏముంది.
ఏవన్నా చేయాలండి ఆ డిఫారెస్ ట్రేసిన్ చేయకుండా ఆపాలి.
నావు కానీ మా చేతిలో ఏమి ఉంటదండి. మా చేతిలోనే ఉంటదిలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఎందుకంటే మేం ఫస్ట్ అంతే శుభ్రంగా మేమే కదా ఉంచుకోవాల్సింది ఇది. మేమే ఉంచుకోకపోతే చెత్త తీసుకొని పోయి యాడంటే ఆడే రోడ్ లోనే పడేస్తున్నారు. ఇప్పుడు
అవును అదే అండి. ఒక డిసిప్లేన్ లేదు నే చర్ గురించి ఒక కన్సంట్ లేదు. దాని గురించి ఆలోచించ్ సే వాళ్లే లేదు అట్లా అయిపోయింది. ఆలోచించాలండి అది చానా ఇంపార్టెంట్ టూ నేచర్ అనేది ట్రీస్ వాటర్ ఎయిర్ ఇవన్నీ పొల్యూషన్ చేయకుండా ఆపాలంటే దాన్ని ఎంతైతే అంత గాప్ పడాలి
మేము ఏం చేస్తాం చెప్పండి ఎంత మంది కాని చెప్పేకైతది. వాళ్ళకే తెలియాలి కదండి. జనాలకే అలా ఇట్లాంటి ఇట్లాంటోలా అని వళ్ళే చేస్తే ఇంకా పొల్యూష్ మేమే చేస్తాన్నట్టే అండి. అక్కడ
అవునండి వా బాగా ఓ నేచర్ని ఇంకా మేమండి. మ్య మనీ ఇంకా నేచరు
ఉహ్
ఇప్త్ ఆ ఇట్స్ ఇద్దరు ఇంపార్టెంటెంటే
మీకేమంటే ఇప్పుడు హు జనాలు ఏం చేస్తారండి ఇప్పుడు చెత్త ఎక్కడన్ ఎప్పుడెప్పుడు యేస్తారు చూడండి. ఇప్పుడు రోడ్లు మీద యేసేస్తున్నారు. ఇక్క అక్కడ క్లీన్ చేసే వాళ్ళు రావట్లేదు, మళ్ళీ డస్ట్ అంత తీసుకుని పోయే వాడు కూడా క్లినర్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు సరి
అవునండి. గవర్నమెంట్ సపోర్ట్ చేయాలండి అంటే మోటివేట్ చేచి చేసి వాళ్ళకి
అవును కొన్ని ఇజుంటాయ్ కాదండి.
గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసు కొని మొబిలైజ్ చేయాలండి లేకపోతే హా ముందుర వచ్చే జనరేషన్ కి చాలా ప్రాబ్లం అయితది
అయ్యో అవునండి చాలా నేనైతే ఇప్పుడు నిజంగానే నాకే బాగాలేకుండా అయిపోయిదండి అప్పుడు విషయం వల్ల
అవును పొల్యూషన్ ఆ ఎయిర్ క్వాలిటీ వల్ల ఆ హెల్తీగా ఉండలేకపోతున్నాం
అవునండి ఎట్లండి మొన రోడ్లు వస్తయితే దుమ్ములండి ఎట్లా దుమ్ము తెలుసా అండి రోడ్
అవును వెహికల్సు వర్క్ ఓర్ వెహికల్స్ ఓవర్ పొల్యూషన్స్
చాలా అండి దానివల్ల హెళ్తే బాగా లేకుండా అయిపోయిందండి
అవును పిల్లలకైతే చాలా ఎఫెక్ట్ ఉంది. మనకైతే పర్వాలేదు
అవును అది నిజమండి చిన్న పిల్లలకి ఇప్పుడు చాలా ఎఫెక్ట్ పడుతుంది అండి పొల్యూషన్
అవును పిల్లలకైతే చానా హెల్త్ ఇష్యూస్ వస్తాంది
అవునవును మాకే వస్తున్నప్పుడు ఇంక చిన్న పిల్లల్కి రాకపోవడం ఏంటండి మరి
అవును వాళ్ళకైతే చెప్పేవాళ్ళు ఉండరు మనకి తెలిసి కూడా ఇలా చెయ్యాలి అంటే బాధయితుందండి ఈ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ వేస్ట్ అన్ని సీ వాటర్ కి వదులుతున్నారు ఇంకా వాటర్ పొల్యూషన్ చాలా అయింది రిమూవ్ చేయాలంటే కంట్రోల్ తీసుకొని రావాలి సెంటర్ గోర్మెంటు
ఆ సెంట్రల్ గవర్నమెంట్ గా తీసుకురావాలంటే వాళ్ళు ఫస్ట్ అంటే దాని మీద ఫోకస్ చేయరు కదండి
అవునవును చేయాలండి ఏమో చేస్తేనే ముంద ఆ తరాలకి అది
ఉపయోగపడుతుంది లేండి ఎక్కడండి ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఆది ఇది అని ఏవేవో పనినికిరాని వన్నీ అట్లా అంటే యూస్ ఫుల్ కాకుండా ఏదో ఒకటి చేసుకుంటున్నారు వాళ్ళు వాల్ల రాజకీయాలు
ఆ అవునవును యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ తీసుకొని రావాలండి జనాల మైండ్ సెట్ లోకి వస్తే అవుడు క్లీన్ అయితుంది నేచరు సేవ్ అయితుంది
చూడళ్ల ఏమయితుందో
చదా
చెట్లు అవునండి చెట్లు నేనైతే మా అంటే మా ఇంటి దగ్గర నేను అన్ని ప్రతి చిన్న చిన్న చెట్లు కూడా నాటు కుంటానండి ఆ పొల్యూషన్ చూసి నాకి భయమేసింది నాకు నిజంగానే
అవునువు చెట్లని నాటాలండి చానా చెట్లని ఇంకా మాకి చానా ఉపయోగం ఉంటుంది
అసలు ఇప్పుడు గాలి కాని ఎంత ఇప్పుడు ఉండే ఎండాకాలంలో గాలి కూడా సరిగా లేదండి మనకు చెట్లు ఉంటేనే కదా గాలి వచ్చేది కష్టం
అవునవును చెట్లు లేవు డిఫారెస్టేషన్ చానా అయింది
మళ్ళీ చెట్లను నరికేస్తున్నారండి. చెట్లు పీకేస్తున్నారు ఇప్పుడు
అవునవును సిటీ లో అయితే జాగాలే లేవు చెట్లు పుంచడానికి
ఇంకా సిటీలో వద్దులేండి ఇంకా విలేజ్ లో అయితే ఏదో ఒక రకంగన్నా చూసుకుంటారు ఇంకా సిటీలో ఉండే చెట్లను
సిటీలో అయితే చానా ఇదే కష్టమే ఎవరు సపోర్ట్ చేయరు సపోర్ట్ చేస్తాం లే పబ్లిక్
ఉండి చెట్లను పీకే ఇల్లు కడుతున్నారండి అక్కడ ఇల్లు
అవునవును అందుకే అండి ప్రాబ్లము ఫ్యూచర్ వాళ్ళకి
అవునండి నిజంగానే చాలా కష్టమైతుంది పడు
చానా కష్ట అయితుంది ఫ్యూచర్ లో అయితే చానా కష్టమైతుంది
ఇప్పుడు ఉండే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ అనే కష్టంగా ఉంది మాకి
అవును ఇంకా ముందురైతే ఆ పొల్యూషన్ వాతావరణానికి సెట్టు కారు సెట్ అయ్యే సానా కష్టం
అవును మీ మీ సైడ్ నీ నీల్లు మంచిగా వస్తాయండి
ఆ అవును పల్లెల సైడ్ అయితే ఆ వాతావరణం ఉంటుంది బాగుంటుంది నేచరు సిటీ సైడు సిటీ సైడు టౌను అర్బన్ సైడ్ అయితే చానా కష్టమ అండి
అవును అంటే వీలేజ్ సైడ్ అంత వ్యవసాయం కదండి. చాలా మంది వ్యవసాయం చేస్తుంటారు. వాళ్ళకి తెలుసు అవిలు అంటే చెట్లు ఆ నేచర్ గురించి అంత కొంచెం ఐడియా ఉండదు కానీ ఇక్కడ సిటీలో పెరిగే వాళ్ళకి ఏముంది
అవునండి సిటీ లోనే చానా మందికి ఎఫెక్ట్ అయితాంది
వాళ్ళు మళ్ళీ వాళ్ళే శిక్షించుకుంట తెలుసా చెట్లను పీకేస్తే చెట్లు నాటండి అంటే చెట్ పీకేస్తున్నారు వీళ్ళు ఇక్కడ
అవునవునవును చెత్తలో నాటే వాళ్ళు తక్కువ అయిపోయినారు ఆ పీకేసే వాళ్ళు చానా మంది అయినర్ ఆ
ఇప్పుడుండే కాలంలో అట్లే తీ పండితను
ఆ అవునండి ఇది ఎంత వరకు పోతుందో చెప్పే కాదు చూడాలండి ఏమైతుందో మ ఎంతైతే అంత కంట్రోల్స్ చేసుకొని మేము మా ఫ్యూచర్ మా పిల్లల కోసం రేపటి కోసం ఏమనా
కొంచెం ముందు జాగ్రత్తగా చేస్తాను
అవునవునవును
అ మీ సైడ్ అంటే మీ అట్లా ఇంటి దగ్గర అట్ల చెట్లు నాటండి. మీరు కొంచెం నార్మల్గా అంటే నాటండి నీళ్ళ పోయండి అదు
లాస్ట్ వీక్ అయితే చెట్లో నాటినాము
అవును
పత్ టెన్ ఫిఫ్టీన్ చెట్లు నాటినాము
ఓకే మంచి పనే నేను చెట్లు ఇక్కడ నేను ఇప్పుడు నేను ఎప్పుడు సిటీలో ఉన్నానండి సో దానివల్ల ఇక్కడ మాకు ఎక్కడ ప్లేస్ ఉండది కదాడి ఇంటి దగ్గర అయితే మంచి ప్రయత్న అంటంది నేను అందరిక హోమ్ లోనే అంటే హోమ్ లోనే కొన్ని కొన్ని మినీ ప్లాంట్స్ ఉంటాయి కదండీ చట్లాంట పెట్టుకుని
అవునండి అవును అట్లనా చేయ్యాలండి లేకుంటే ఆక్సిజన్ అన్ని
మరి మాకు గాలి మంచి గాలి కాదండి దొరకాలి కదా సో మనం ఏం చేయలాం అండి ఎంటది మాలుంట ఎంత అవుతుదంట తెలుస్తా
ఆ అవునండి అందుకే చేసిన మీరు చెప్పండి అందరికి ఒకట్టి అందరికీ ఎడ్యుకేట్గా చేయండి దీని గురించి సీరియస్ గా తీసు కొన్ని కొన్ని యాక్షన్స్ కొన్ని చేంజెస్ చేద్దామండి సొసైటీలో
చేయాలండి
అట్లు చేద్దామండి లేకుంటే కష్టంమైతుంది
ఆ అండి చూడండి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పండి గవర్నమెంట్
ఆ చెప్తానండి అందరికిీ చెప్తాను మీరు చెప్త చెప్పండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అన్ని చెప్పండి
ఖచ్చితంగా చెప్తానండి చెప్పాల ఎందుకంటే మార్కెట్లో మా చేట్లో ఉన్నప్పుడు మేమే సాల్వ్ చేయి కదండి ఇంకా వేరే వాళ్ళు వచ్చి సాల్వ్ చేసేది కాదు కదా
అవునండి మీ సరౌండింగ్ అనా చెట్ల మట్టి క్లీన్ గా పెట్టుకోండి
అంతా బాగా మంచిగా పెట్టుకుంటామండి మేము అదే చెప్పాను కదండి ఇప్పుడు ఏమైతుందంటే అసలు వీళ్ళు లేక అంటే అ వీళ చేసేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మెంట్ మంచి శాలరీ ఇవ్వక వాళ్ళు ఎక్కడ వస్తారు చెప్పండి అంత గవర్నమెంట్ వాల్లనే అండి ఎక్కువ
అవునండి అంత చేయాలండి లేకుంటే
ఆ మంచిగా వాళ్ళ శాలరీ ఇచ్చుకొని ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఏమో వచ్చి వాళ్ళ వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతారండి అప్పుడు ఏది ఉండదు కానీ వాళ్ళు ఎవ్వరు వీళ్ళు చెయ్యరు ఇంకా అట్లు ఉంటది అక్కడంతా అవు
ఆ అండి కొందరు పేరెంటింగ్ ఇట్లే ఉందండి పిల్లలకి చెప్పాలండి నేచర్ గురించి అన్ని ఎఫెక్టివ్ కాజ్ గురించి అన్ని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని చేసారండి అట్లా
చేద్దామండి మీరు చూసేయండి ఏమ చేస్తా చెప్తాం మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాం ఫ్యామిలీస్ కి చెప్తాం
సరే అండి సరే అండి
సరే అండి మరి ఇంకేంటి మరి ఇంకేమండి సరే మరి ఇంకా ఉన్నా
ఆ సరే అండి చెప్పండి అందరికిీ మర్చిపోకుండా
ఓకే ఓకే సరే అండి బాయ్
బాయ్